హలో
ఉ బాగున్నాన్ రా నువ్వు బాగున్నావ
ఉహు బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం చేయల ఊరికే కూర్చున్నా
ఊహు
నువ్వు ఏం చేస్తున్నావ్ హా తిన్నా నువ్వు తిన్నవ
తిన్న తిని కాల్ చేసి కుర్చొ ఉన్న
ఆ ఆ నిన్న మా నైబర్ హాస్పిటల్కి వెళ్ళారు అంటే ట్రీట్మెంట్ అయ్యాక బిల్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వచ్చిందంట
ఉ
ఎందుకు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ అంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది
అవునవును ఆ చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది ఇంక మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇదొక చాల పెద్ద ప్రాబ్లం అది చాల ఇంపార్టెంట్ టాపికే ఇంక హెల్త్ కేర్ కాస్ట్ ఇండియాలో గ్రాడ్యువల్లి పెరిగిపోతున్నాయి ఇంకెం చెయ్యలేం
అవును నిజమే మరి హెల్త్ కేర్ అంటే ఏంటి అనుకుంటున్నావ్
హెల్త్ కేర్ అంటే హెల్త్ ని మెయింటెన్ చేయడానికి లేదా డిసీజ్ ని ట్రీట్ చేయడానికి అయ్యే సర్వీసెస్ని హెల్త్ కేర్ అంటారు అనుకుంట
ఆ నిజమేలే నువ్వు చెప్పింది కుడ మరి ట్రీట్మెంట్ కాస్ట్ ఎందుకు అంత పెరిగి అంత పెరిగించేసారు అసలు
ట్రీట్మెంట్ కాస్ట్ పెరగడానికి చాలా రిజెన్సె ఉన్నాయి
ఆ ఏదైన కొన్ని ఫస్ట్ రీజన్ చెప్పు
ఇంకా ఫస్ట్ రీజన్ అంటే ఇంకా మెడికల్ టెక్నాలజీ పెరిగిపోయింది
హా టెక్నాలజీ ఉంటే ఇంకా కాస్ట్ ఎందుకు పెరుగుతుంది
అంటే టెక్నాలజీ అంటే ఎం ఆర్ ఐ సిటి స్క్యాన్ రోబోటిక్ సర్జరి మిషిన్స్ చాలా ఎక్స్పెన్సివ్ కదా అందుకని ఇంకా హెల్త్ కేర్ సర్వీసెస్ కాస్ట్ కూడ పెరిగిపోయింది
హు నిజమేలే ఇంకా హాస్పిటల్స్ ఏ మిషిన్స్ ని కొనడానికి చాలా మనీ స్పెండ్ చేస్తాయి ఆ మిషన్స్ ని కోనడానికి
కరెక్ట్ ఆ మిషన్స్ ని కొనడానికి చాలా స్పెండ్ చేస్తారు నువ్వు చెప్పింది కూడా కరెక్ట్
ఉహు మరి మెడిసిన్స్ ప్రైసెస్ ఎందుకు అవి కూడా రీజనా అనుకుంటున్నావ
అవును టెక్నాలజీని కాదక్క ఇంకా మెడిసిన్స్ కూడా చాలా ప్రైస్ ఎక్కువ అయిపోయినాయి కొన్ని మెడిసిన్స్ ఎస్ ఎస్పెషియల్లీ చాల బయట దేశాల నుంచి ఇంపోర్టెడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ మెడిసిన్ చాలా కాస్ట్లీగా ఉంటాయి
అవునులే అది కూడా నిజమే ఇంకా మరి డాక్టర్స్ సాలరీస్ కూడా ట్రీట్మెంట్ కాస్ట్ లో పాటయి అనుకుంటున్నాను
అవును కరెక్టే కదా ఇంకాస్ స్పెషలిస్ట్ డాక్టర్స్ నర్సెస్ ఇంకా టెక్నీషియన్స్ అందరికి సాలీరి ఇవ్వాలి మరి ప్రైవేట్ హాస్పిటల్ ఛార్జెస్
మరి ప్రైవేట్ ఆ చెప్పు ఇంకా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా ఎక్ ఎక్కువ ఎందుకు ఉంటాయి అనుకుంటనవు
నేనైతే ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్ రూమ్ చార్జెస్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి అందుకే అని అనుకుంటున్నా
ఆ నిజమే లే మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఫ్రీయా
ఆంటె సర్వీసెస్ ఫ్రీ లేదా లో కాస్ట్ ఉంటాయి కానీ పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటుంది
ఆ అందుకే వెయిటింగ్ వెయిటింగ్ టైం ఎక్కువ వుంటది
ఆ అందుకనే
మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట
ఆ అంటే ఎమర్జెన్సీ వచ్చిన ఫ్యామిలీ మీద బర్డేన్ తక్కువ ఉంటుందా
ఆ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల మెడికల్ ఎక్స్పెన్సెస్ ని ఇన్సూరెన్స్ కవర్ చేయడం వల్ల ఫ్యామిలీస్ మీద కొంచెం బడ్డన్ తక్కువ ఉంటుంది అని అనుకుంటున్నా
హు అంతేలే మరి ఇండియాలో చాలా మంది ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోరు
ఇండియాలో నాకు తెలిసినంత వరకు అవేర్నెస్ తక్కువ లేదా అవసరం లేదు అని అనుకుంటున్నారు
కానీ ఎమర్జెన్సీ ఇప్పుడు వస్తుందో తెలిదు కదా
అధి నిజమే
ఎప్పుడస్తుందో కూడా మరి లైఫ్ స్టైల్సు డిసీజెస్ పెరుగుతున్నాయి అనుకుంటున్నావా
లైఫ్ స్టైల్ మరొకరిది
ఆ మరి లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటి అసలు
లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఇంకా ఇవే డయాబెటీసు బ్లడ్ ప్రెషరు ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్ ని వాటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు
అవి ఎందుకు పెరుగుతున్నాయి
ఎందుకంటే ఇంకా పూర్ డైట్ వల్ల ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంకా ఈ కాలంలో చాలా స్ స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువయిపోయింది ఇంక స్మోకింగ్ కూడా ఒక పెద్ద రీజనే
అవును అవన్నీ చాలా రీజన్ ఉన్నా ఇంకా మరి ప్రివెన్షన్ బెటరా మరి ట్రీట్మెంట్ బెటరా
ప్రివెన్షన్ అనేది చానా వరకు బెటరు
ఆ ఎలా క్యూర్ చేయొచ్చు
అంటే హెల్తీ ఫుడ్ ని తీసుకొని ఇంక డైలీ ఎక్సర్సైజ్ ని స్టార్ట్ చేయడం ఇంకా ఎన్ఫ్ స్లీపు టైమ్ టేబుల్ వేస్ కొడం ఇంకా రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకుంటే బాగుంటుంది అలా ప్రివెంట్ చేయొచ్చు
అవును నిజమే మరి పొల్యూషన్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుందా
ఆ చాలా వరకు ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా చాలా మందికి లంగ్స్ డిసీజ్ కూడా చాలా పెరిగిపోతున్నాయి
ఆ అవును నిజమే మరి విలేజెస్లో హాస్పిటల్స్ సరిపోతున్నాయి అని అనుకుంటున్నావా మరి నువ్వు
కొన్ని కొన్ని ప్లేసెస్లో సరిపోతుంటాయి కానీ కొన్ని ప్లేసెస్లో చాలా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి కానీ ఇంకా డాక్టర్ షార్టేజ్ ఉన్న ఏరియాస్ కూడా ఉన్నాయి
ఆ అవును టెలిమెడిసిన్ గురించి విన్నావా
ఆ అమ్మ చాలా వరుకు విన్నాను ఆ దాని గురిం
అది ఏంటి అసలు
టే ఇంటర్నెట్ ద్వారా డాక్టర్ని కన్సల్టేషన్ని తీసుకోవడంని టెలిమెడిసిన్ అని అంటాం
ఆ అవునా రిమోట్ విలేజెస్కి అది యూస్ఫుల్ కదా
మ్ నాకూడా అలానే అనిపించింది అది చాలా యూస్ఫుల్ మెథడు
ఉమ్ మరి గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి
ఫస్ట్లీ హెల్త్ సెంటర్స్ ని స్త్రెంథెన్ చేయాలి డాక్టర్స్ ని రిక్రూట్మెంట్ అనేది ఇంక్రిస్ చేయాలి
అవును ఇంకా అఫర్డబుల్ మెషిన్స్ ప్రొవైడ్ చేయాలి
అవును మరి జనరిక్ మెడిసిన్స్ అంటే ఏంటి నీకు ఏమైనా తెలుసా
ఆ అది బ్రాండ్ మెషిన్స్ లాగానే వర్క్ చేస్తాయి కానీ ప్రైజ్ తక్కువుంటుంది
చాలా హెల్ప్ఫుల్ ఏమో కదా
ఆ అవును
మరి స్టూడెంట్స్ హెల్త్ ని ఇగ్నోర్ చేస్తున్నారని మీకేమైనా అనిపిస్తుం దా
చాలా మంది అసలు చాలా వరకు అనిపిస్తుంది చాలా మంది రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చే చేపిచ్చుకోరు నెగ్లెక్ట్ చేస్తారు
అది కరెక్టే ఇంక జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు స్లీప్ స్లీప్ టైమింగ్స్ ని ఇగ్నోర్ చేస్తారు
ఇంకా ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయింది బాగా
అవును కరెక్ట్ మరి మెంటల్ హెల్త్ కూడా హెల్త్ కేర్ లో పార్టే అంటావా
ఆ డెఫినెట్లీ అది కూడా మెంటల్ హెల్త్ హెల్త్ కేర్ లో పార్టే
ఆ చాలా మంది ఫిజికల్ హెల్త్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటు ఉంటారు కదా
అవును మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా
ఉమ్ అవును కరెక్టే లే మరి ఫ్యూచర్ లో హెల్త్ కేర్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది అని అనుకుంటున్నావా
ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా కానీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ పెడితే ఎక్స్పెన్సెస్ తగ్గచ్చు
మరి ఫైనల్గా హెల్తీ లై ఊ కోసం బిగ్గెస్ట్ అడ్వైజ్ ఏమైనా చెప్తావా నువ్వు
ఆ డిసీసెస్ వచ్చాక డాక్టర్ దగ్గర వెళ్ళడం కన్నా ఇంకా డిసీజెస్ రాకుండా లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడంలో చూసుకోవాలి చాలా వరకూ
కరెక్టే నేను ఈ డిస్కషన్ వల్ల చాలానే నేర్చుకున్నా
ఆ ఏంటవి
హెల్త్ ఈస్ ద బిగ్గెస్ట్ వెల్త్ అనేసి
ఆ మరి
ఇంకా మనీ సరి ఉమ్ సంపాదించడం ఇంపార్టెంట్ కానీ హెల్త్ లేకుంటే ఆ మనీ యూజ్ ఉండ తు అనేసి
ఆ చాలా ఎక్సలెంట్ కంక్లూజన్ ఇచ్చావు ఈ డిస్కషన్ బాగా యూస్ఫుల్ అయ్యింది నాకు
అ ఇలాంటి డిస్కషన్స్ వల్ల హెల్త్ ఇంప్రూవ్ ఇంపార్టెన్స్ అండ్ అవన్నీ అర్థం అవుతాయి మనకు కూడా
ఆ అవునులే మన లైఫ్ స్టైల్ ని కూడా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి కూడా అర్థం అవుతుంది సరే రా
ఒక నిమ్ష ఉమ్ బాయ్